అవ్ వినిపిస్తుందా ఆ
ఆ ఇనిపిస్
ఇనిపిస్తుందా నీకు
ఆ చెప్పు ఏం చేయట్ల కు చేయట్ల కూర్చున్న
తినేసారా
వంటే వంటయిందా
అయింది
ఆ మేమింకా మేమి ఇంకా తెనలేదు
ఆ
ఊరికినే తినాలి ఇప్పుడు తింటా హ్మ్ కరి నా
హ్మ్
హ్మ్ చిక్
కర్రీ ఏం కూర వండింది అం
హ్మ్ చిక్కుడుకాయ్ హలో హలో
హలో
ఆ చెప్
ఏం కూర అక్క అంటన్న
చిక్కుడుకాయ్ కర్రీ చిక్కుడుకాయ్ టమాటా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
హ్మ్ కాదు ఇర్ఫోన్స్ ఏవన్న పెట్టవా ఏంటి వో రొస్తుంది నీ దగ్గర నుంచేవా
ఇప్పుడు
ఆ ఇప్పుడు బానే ఉంది
మ్మ్ హ్మ్ సర్లే
చెప్పు
ఏం చేత్నావు చెప్తే ఇంట నా దగ్గర అయితే ఏమీ లేవు
మ్మ్ చిక్కుడుకాయ టమాటా కూర వండుకుందము
మ్మ్ హ్
కూర్చొని నీతో ఫోన్ మాట్లాడుతున్నాను
హ్మ్
ఉ
ఎలాగ ఉంది హెల్త్ అది
హెల్త్ కొంచెం పర్వాలేదు తెలియకుండా పడిపోతున్నాను ము మూడు రోజుల్ నుంచిని
ఏ ఎందుకు అని
అంటే డేట్ టైం దగ్గరకి వస్తే అంతే
ఓకే ఓకే హ్మ్
హెల్త్ కి డేట్
అదేలే క్లైమేట్ ఎలా ఉంది పైన
క్లైమేట్ మబ్బు మబ్బుగా ఉంది చినుకులు పడేలా మానాల అన్నట్ టుంది వర్షం అయితే రావట్లేదు
మ్మ్ హు మ్
మీకు ఎలా ఉంది
ట్రైన్ బాన్ మాక్కూడా అలగే అలాగే ఉంది
హ్మ్
మాక్కూడా పైన క్లైమేట్ అలాగే ఉంది వర్షం ఇందాకే చినుకులు పడ్డాయి వచ్చి ఆగిపోయినాయ్
ఉమ్
హ్మ్
మాకు ఫుల్లు అయితే మబ్బు వేసింది కొద్దిగా గాలి వేసింది ఇప్పుడు అయి రెండు కూడా లేవు అసలు ఆక్కూడా కదల్ కరెంట్ ఉంది ఆక్కూడా కదల్ ట్లేదు
మాకా ఆకలి అయితే బాగానే కలిసినాయి కానీ కరెంట్ అయితే లేదు కరెంట్ ఇందాకే వచ్చింది హ్మ్
మ్మ్
ఇంకేంటమ్మా
చెప్పాలి
నా దగ్గర ఏం లేదు మీరు చేప్తే వింటాను
మా దగ్గర ఏముంటాయి తిన్ తినాలా వండుకో అక్కర్లేదా
అన్నం వండవంది అమ్మ అన్నం వండాలి మీ అక్కే గారి ఇవాళ్ కూర పొద్దుందే
మ్మ్
ఇడైతే పొద్దున్న ఉప్పు కారం వేస్తనే ఎక్కువ
హ్మ్ హు ఏం కూరా వండావేంటి
బెండకాయ బెండకాయ ఫ్రయ్యో కర్రీయో ఏదో సెత్తన్న చేద్దాం అనుకుంటే ఏదేదో అయ్యింది దానికి ఏ రూపు రేఖ వచ్చిందో కూడా తెలిదు చూస్తానుకయితే చూడ్డానికి బానే ఉంది ఉప్పు బాగాలేదు ఉప్పు సరి సరిపోలేదని చెప్పి మీ అక్క దగ్గర బట్టుకెళ్ళి చేస్తే సరిపోలేదు ఇంకా ఇయ్యండి ఏసి అదేమో
ఎక్ ఎక్కువే ఎక్కువే వేసేస్సావా
పుల్ వేస్తే మీకు కొడుదేవన్ తిట్లు నన్ను
ఉమ్ హు
హ్మ్
హుమ్
హ్మ్
ఇంకా మరి అదే కూ అదే కూర ఉందా ఇప్పుడు
నేనైతే వండే ఓపిక లేదు అదే కూర
హ్మ్ హు
హలో
మ్
మరీ ఏం చేత్తారో వామ్ రైస్ చేత్తారో ఏం చేత్తారో
మమ్మీ చేత్తాదా
ఏందండి
మమ్మీ చేస్తాదా నువ్వు చేస్తావా
ఏమో ఎవరు చేత్తరు ఆవిడికైతే పొద్దునుంచి బాగలేదు
మ్ మరి ఆసుపట్లాకి తీసుకె ఆసుపట్లాకి తీసుకెళ్ళేదా
లేదు ఆసుపట్లాకి తీసుకెళ్ళేదు
హ్మ్
హ్మ్ నిన్న ఫుల్ గా
వర్క్ ఆ
వర్క్ చేసి చేసి అలిసిపోయింది అందుకని చెప్పి ఇవాళ పొద్దున్నంత లేగ లేదు
హ్మ్
మ్
సిమెంట్ ఓటి కొత్తది కదా చెప్పులే వేసుకొని తిరిగితే బావుంటది
అవును తిరిగాలకే కాళ్లు నొప్పులొచ్చేత్తన్నాయి నాకు
మ్ మ్మ్ చెప్పులు వేసుకోవాలమా కొత్తవి తెచ్చుకోని వేసుకోండి
ఉమ్
ఉమ్
ఇంకా
చెప్పాలి
చెప్తే వింటాను అక్క నువ్వే కైవ్ క్లైమేట్ కూల్ కూల్ గా ఉంది ప్రజెంట్
ఉమ్
మ్
మాకు ఈ వర్షాకాలం మొదలయ్యేక ఎప్పుడైనా వేసవి కాలం వర్షాలు వచ్చేయి ఈ సంవచ్చరం క్క రోజు కూడా మాకు రాలేదు వర్షం ఏదో వొచ్చేనా పది నిమిషాలు పడ్డానా ఆగిపోయానా అన్నట్టు వొచ్చింది పుల్లుగా అయితే ఒక్క రోజు రాలేదు మాకు ఇప్పటి వరకూ వరుష
ఊ
ఎప్పుడు వరకు మాకు అసలు వర్షమే లేదు
ఊ
మీకొస్తుందా వర్షం
ఊ
మీకు వర్షాలు వత్తున్నాయా
ఊమ్ వర్షాలా
ఆ
ఊమ్ ఇంకా
ఇంక్ చెప్పాలి
ఎగ్ తింటానక్క ఈ రోజు నా దగ్గర అయితే ఏం లేవు ప్రజెంటు మీరు చెప్పండి నేను వింటాను
అవునా మా దగ్గరేం ఉంటాయి ఏయన్నా చెప్తే వినాలని చెప్పి నేను చూస్తున్నా
అన్నం కడిగి ఎట్టాలె అవిడ గారు చెప్పలేదు
ఎక్కడే ఎక్ ఎక్కడికైనా గుళ్ళు అయి ఏమన్నా దగ్గరగా ఉన్నాయా గుడికి అది ఎల్టానికి ఎమన్నా ఉన్నాదా ఎల్ తారెప్పుడైనా ఎల్లరా
ఏల్లాను ఈ మధ్యన
ఊహూ
ఊ
దగ్గరేనా
దగ్గరే భీమడోలు అని చెప్పేసి నాగమ్మ తల్లి టెంపుల్ కెళ్ళాము ఆవిడేంటంటే మెయిన్ గాళఅవిడ ఏంటంటే దేనికి ఫేమసు దేనికంటే సంతానం గురించి ఫేమస్
ఊహూ
ఊ ఊ
ఊమ్ అంటే ఎ అహ స్బెండూ ఇద్దరూ ఎల్లాలా ఒకల్లేనా
ఎవరైనా ఎళ్ళొచ్చు ఏమో నాకా ఇద్దరూ నెనే రమ్మన్నారు
ఊహూ
ఊ ఉ ఊ ఎల్లే అహా మంగళారం మాటే
ఊహూ
టోని మంగళారం పోతే ఆవిడీ స్నానం చేయించి మన్తోటి చీర కట్టుకుని రమ్మున్నరు స్నానం చేయించీ. ఆ తొట్టెనకాలా పడుకోబెడతారండ్
ఊహు
పడుకోబెట్టాకా ఒక పది నిమిషాలకో పావుగంటకో కళొస్తదంటా ఆ కళొచ్చిన దాన్ని బట్ టి మనకు అర్ధమైతదం పిల్లలు పుడతారా లేదా అనేది ఊ
అది పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏ టైం అయినా అలాగే చేపిస్తారా.
ఆ మార్నింగ్ నాక్ తెలిసీ పన్నెండు లోపు అనుకుంటా ట్యూస్డే. అంటే అక్కడా రద్దీ తీరాకా
ఊహు
మ్
ఆ అంటే నైటున్ నైట్ ట్ అలాంటియి ఏమి చేయరు.
చెయ్యన్ పర్లే
ఊ
ఇది వరకు నైట్ ఇది వరకు చెప్పినట్లయితే నైట్ నిద్ర చెయ్యాలి అన్నారు. నాకు అక్కడికి ఎళ్ళాక తెలిసింది నైట్. నిద్ర గాదు ఒన్లీ అక్కడే టైం లోప్ ఉండాలని.
ఊహు
ఊహ్ ఊ
ఊ అయితే ఇప్పుడు కర్ కర్రీ అయి కూడా ఏం వండక్కర్లేదా అయితేని.
వండను
మ్ మరి రైస్ కడిగి పెట్టావా లేదా.
పెట్టాలీ ఆమెని అడిగి పెడతా
ఊ ఇంక
ఊ ఏందేంటి
ఇ ఇంకా
కూరుందా వండుకోవాలా
ఊహ్
కూరుందా వండుకోవాలా
ఉంది
ఊ హు ఓకే ఊ
వండక్కర్లే రైస్ కూడా వండక్కర్లే ఎందుకంటే ఈ రోజు లేట్ గానే వండాం. రెండయింది వండేడప్పటికే.
ఊహు
రైస్ ఉంది ఇంకా వండక్కర్లేదు.
అదేలేే ఉమ్మ్
కాదు పత్ తె బయట కూర్చున్నాం గదా అని చెప్పి ఇంకా కాసేపు ఉన్నాకా తినొచ్చులే అని ఉ అ అ ఆగాం.
ఆగైన్
మ్
ఇంకేంటం
ఇప్పుడే గ్ ఇప్పుడే గాలి ఏతుంది కొంచెం
మ్
ఇప్పుడు దాకా గాలి లేదు ఏమి లేదు బయట కుచ్చున్న మ్ సరే అయితే అ ఆ బాయ్
నాలుగ్ కాల్స్ అయినయ్ ఇవాళ